హలో ఏంట్రా బాబు చాలా రోజుల అయింది. మాట్లాడి ఈ మధ్య ఎలా ఉన్నావ్.
అయ్యో చెప్పక్ రా నేను బాగానే ఉన్నాను. కానీ ఈ మధ్య వాతావరణం మాత్రం పూర్తిగా పిచ్చి, పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఉదయం లేస్తే చాలు చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ మండిపోతుంది. సాయంత్రం వస్తే మళ్ళీ గాలి, మబ్బులు ఇది వాతావరణమా లేక. సినిమా ట్విస్ట్ లా ఉందో అర్థం కాట్లేదు.
అదే అదేరా నా పరిస్థితి కూడా. నిన్న చల్లగా ఉందని బయటికి జాకెట్ వేసుకుని వెళ్ళానా. అంతలోనే ఉడికెత్తుకునింది అదే జాకెట్ ని తీసి బ్యాగ్ లో పెట్ కని వెనక్ వచ్చేయాల్సి అచ్చింది
ఉహు అదేంట్రా నేనైతే నిన్న బయటికి వెళ్ళినప్పుడు గొడుగు తీసుకెళ్ళినానా ఎందుకంటే ఆకాశం మొత్తం మబ్బులు కనిపించినాయి కానీ రోజంతా ఒక్కచుక్క కూడా వర్షం పడలేదు రా చివరికి సూర్యుడు అయితే మాత్రం ఎంత గట్టిగా నవ్వుకొనుంటాడో మనక అంత ఎండబెట్టి
ఉహ్మ్ ననిజమేరా ఇప్పుడు వాతావరణం చూస్తే మనం ఎక్కడికైనా ప్లాన్లు వేయాలన్నా కష్టంగానే ఉంది. ఉదయం వర్షం పడుతుంది. అనుకుంటే ఎండవచ్చేస్తుంది. ఎండ్ వస్తుంది. అనుకుంటే వర్షం పడిపోతుంది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు.
ఇంకా ఒక నిమిషం గమనించావా. ఆ విషయాన్ని ఏంటంటే గాలి కూడా చాలా విచిత్రంగా అయిపోయింది. ఈ మధ్య ఒకసారి చాలా చల్లగా ఉంటుంది. ఇంకోసారి పూర్తిగా అసలు గాలే రాదు. ఫ్యాన్ వేసుకున్నా ఉపయోగం ఉండదు.
అవును రా. అదేరా నా పరిస్థితి కూడా నిన్న నైట్ అయితే నేను పనుకుందామని ఫ్యాన్ అయితే వేసుకున్నాను. బాగా చల్లగాని నిద్ర పట్టే సమయానికి మళ్ళ చలి ఎక్కువ అయిపోయింది. ఆ టైంలో ఫ్యాన్ ఆఫ్ చేసేసా మళ్ళీ ఉడుకు ఎత్తుకోవడం స్టార్ట్ అయింది. అలా ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసి నైట్ నిద్రబోనే లేదరా సరిగ్గా.
హా అయ్యో అదే నా పరిస్థితి కూడా ఇక్కడ. ఏంటంటే రాత్రి కిటికీ తెరిస్తే గాలి చాలా వస్తాంది. సర్లే అని కొద్దిసేపటికి ఆ వేడి వేసిందని మూసేసిన మళ్ళా ఉడికేసింది. మళ్ళా తెరిస్తే ఎంత దుమ్ వచ్చిందో లోపల్ పలికి
ఉహ్మీ బాగుంది. వాతావరణం ఇప్పుడు మనందరినీ ట్రోల్ చేస్తున్నట్టుంది. మనం ఏమనుకుంటామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా అవుతుంది. ఇప్పుడు ఎండ వస్తుంది, అనుకుంటే వాన్ వస్తుంది. వాన్ వస్త్ దనుకుంటే పూర్తిగా ఎండ్ వస్తుంది.
అవును అది కూడా నిజమే. చిన్నప్పుడు గుర్తుందా అప్పట్లో వాతావరణం చాలా క్లియర్ గా ఉండేది. ఎండాకాలం అంటే ఎండాకాలమే, వర్షాకాలం అంటే వర్షకాలమే. ఇప్పుడైతే అన్ని ఒకటేసారి కనిపించేస్తాన్నాయి.
అవును అప్పట్లో ముబ్బులు వచ్చాయంటే అందరూ. చెట్ల కిందకి, మెట్ల కిందకి వెళ్ళడానికి చూస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వర్షం పడుతుందని అప్పుడు నమ్మకం. ఇప్పుడు మబ్బులు వచ్చాయంటే వస్ దా. రాదా అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్
అవును ఇంకా కొన్నిసార్లు అయితే. ఎండ మధ్యలోనే ఒకేసారిగా భారీ వర్షం పడిపోతుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి చూడాలి. అందరు పాప పరుగులు పెడతా ఉంటారు. యాకి యా చెట్టు కింద పోయ దూరల్లా, యా ఆహ్ పైకప్పు కింద బాగా మనం నానకుండా ఉంటామని చెప్ ప్పి
అవురా నిన్న కూడా నేను అలా బయటికి వెళ్తుంటే సడన్గా వర్షం పడిపోయింది. పదే పది నిమిషాలు పడింది కానీ చాలా గట్టిగా పడింది. రోడ్లు ఫుల్లుగా వాటర్ వచ్చేసాయి. స్టాక్ ఎంతా ఎండిపోయి
ఉహ్మ్ అదేంట్రా బాబు వర్షం కూడా ఈ మధ్య ఎక్స్ప్రెస్ సర్వీస్ లాగా అయిపోయింది. వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది.
ఆ నిజమే కొన్నిసార్లు అయితే వర్షం పడుతుంది. అన్నప్పుడు అస్సలు వర్షమే పడదు ఓసారి పడదు అనుకున్నప్పుడు గట్టిగా పడిపోతుంది. అదేగా నాకు నిన్న జరిగిన విషయం.
ఆహ్ అది చూసి చిన్నప్పుడు మన పెద్ధోళ్ళు ఏమనే వాళ్ళు చెప్పు. పులి పెళ్లి జరుగుతుంది అనేవాళ్ళు.
అవును రా నేను కూడా అది నమ్మేవాడిని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటంటే. చానా కామెడీగా ఉంది.
ఆ నీకు ఇంగో విషయం చెప్పేదా. ఈ మధ్య మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. చల్లగా, ప్రశాంతంగా కానీ అదే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎట్లుంటుని చెప్పు. బయటికి వెళ్ళాలంటే మనకి చాలా ధైర్యం ఉండల్ బయటికి బోవాలంటే.
అవున్రా. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే అంటే ఎండ వస్తుందో అర్థం కాదు. రోడ్డు కింద నుంటి వేడ వస్తుందో అర్థం కాదు. అలా అయిపోయింది పరిస్థితి. చెప్పులు కూడా కరీపోయే స్టేజ్కి వచ్చేస్తన్నాయి.
అవును అందుకనే ఇప్పుడు చాలా మంది. అయితే ఉదయం పోతారు లేదా సాయంత్రం పోతారు ఈ మధ్య చాలా మంది మధ్యాహ్నం అయితే ఇంట్లోనే ఉండాల అనుకుంటారు.
ఆహా నిజమేరా ఈ వాతావరణం మనల్ని ర రోజు కూడా బోర్ కొట్టనివ్వడం లేదు అమెరికాలో అయితే కార్లు బయట పార్క్ చేస్త వస్తుంటే కార్ బొప్ప ఇలా బొప్పల్ మాదిరి వచ్చేస్తున్నాయింట
అవును నిన్నయితే గాలి ఎంతగా వీసిందంటే కిటికీలు అయితే ఎట్ల శబ్దం వచ్చినాయంటే నాకు నిద్రపోతుంటే భయం వేస్తుంది ఏంది ఈ సౌండ్లు అని
అఔరా రాత్రి మా ఇంటి దగ్గర కిటికీలు వేసుకోకంటే గాలి రాదు కిటికీలు తెరిస్తే గాలి రాదు కిటికీలు వేసుకున్నా గాలి రాదు
నిజంగా ప్చ్ ఎందో ఇది
హు ఈ వాతావరణం మనల్ని టివిస్టుల మీద టివిస్టులు చేస్తుంది కానీ కానీ మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి బాగా నీళ్ళ తాగాలి బయటికి వెళ్ళేటప్పుడు మనం సేఫ్టీ చూసుకోవాలి ఇప్పుడు సడన్గా వాన్ పడుతుందని మనకు తెలియదు కానీ మనం బ్యాగ్లో అంబ్రలా పెట్టుకొని పోవడం చాలా మంచిది
అవును అది నిజమే. ఉదయం లేస్తే ఫస్ట్ పని ఇప్పుడు ఏమంటే మనకి బయటికి పోయి. ఈరోజు ఎండగా ఉంటుందా, లేదా ఈరోజు వర్షం పడుతుందా, లేదా గాలి వీస్తుందా. అని ఫస్ట్ ఫస్ట్ మనం దాని అంతా కాలిక్యులేట్ చేయాల్ల ఫస్ట్ బయటికి పోయి. ఈ రోజు ఎట్లూంటుంది అని.
అవును నేను కూడా ఫస్ట్ ఏ ఏదైనా బ్యాగ్లో సర్దుకుంటంటే క్యారీ, ఫుడ్ ఐటమ్స్ ఇవైనా అవాయిడ్ చేస్తానేమో కానీ. అంబ్రేల్లా మటుకు అవాయిడ్ జేయను అలా అయిపోయింది. పరిస్థితి
అవునరా అందుకే ఇప్పుడు నేను. ఒకే ప్లాన్ ఫాలో అవుతాను బయటికి వెళ్తే బ్యాగ్ లో గొడుగు పెట్టుకుంటాను, లేదా ఎండగా ఉందనిపిస్తే నీళ్ళు కూడా ఆ సహాయం అవుతాయి. కాబట్టి నీళ్లు కూడా పెట్టుకుంటాను.
ఉహ్మ్ అది చాలా మంచి ఆలోచన రా. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందో అస్సలు గెస్ చేసేకే కావడం లేదు.
ఉమ్మ్ అయితే ఒక విషయం మాత్రం నిజం. ఈ వాతావరణం గురించి మాట్లాడుకుంటే. టైం ఎలా గడిచిపోతుందో తెలీదు
అదే నిజమేరా మనం ఇప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేసాం కానీ మనం ఎంత భిన్న మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా నిమిషాల్లో అయిపోయినట్టే అనిపిస్తుంది
అవును సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సమయం ఎలా పోతుందో తెలియదు
మ్మ్ ఈ వాతావరణం మన ట్విస్టుల మీద ట్విస్ట్లు ట్విస్టుల మీద ట్విస్ట్లు చేసి మనల్ని నిర్వాశ చేస్తుంది
నిజమే
ఇంకేంటి వాకింగ్ అలా ఏమన్నా చేయడము ఈ వాతావరణానికి మంచిదంటావా
అరే వాకింగ్ చేయాల అంటే మాత్రం అయితే పొద్దునెలు లేదా సాయంత్రం ఏలూరోయ్ ఈ మధ్యాహ్నం వెళ్ళానుకో మాడిపోతావు
అదిే నిజమేరా అప్పట్లో మధ్యాహ్నం పొగులు ఏమి చూసుకోకుండా వెళ్ళేవారు వాకింగ్కైనా పనులకైనా దానికైనా ఇప్పుడు ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళాలంటేనే అందరూ నా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు
అవును అప్పటి కాలమే వేరు అప్పుడు అన్నిీ కాలాలు ఒకేలాగా ఉండేవి ఎంత ఎండున్నా మనం మనకి చల్లగా చల్లదనం ఉండేది రాత్రి అవుతే ఎంత చల్లదనం ఉన్నా మధ్యాహ్నం అయితే ఎండు ఉండేది కానీ ఇప్పుడంటావా చలి ఉంటే చలే ఎం ఎండ అంటే ఎండే అది ఎప్పుడు ఏ అవస్యో మనకే తెలిదు
నిజమేరా అప్పట్లో అయితే కరెక్ట్గా ఉండేది టెంపరేచర్ రివ్యూ అన్ని ఇప్పుడు రాను రాను సెల్సియస్ పెరుగు నే వస్తుంది మొన్నటికి మొన్న ఫిఫ్టీ రికార్డ్ అయిందంట
అవును ఈ మధ్య మన ఇండియాలో చాలా టెంపరేచర్ రికార్డ్ అవుతుంది
అవును ఇండియాలోనే కాదుా ఆఫ్రికాలో అ ఆఫ్రికాలో చాలా ఎక్కువ అనుకుంటా కదా
అవును అది ఈక్వేటర్ కి దగ్గర ఉంది కదా
అవును అలాగనే ఆస్ట్రేలియా ఇంకా చనా దేశాలు మన ఇండియాతో కంపేర్ చేసుకు తీసుకుంటే వెదరు నాకు తెలిసి బయట కంట్రీస్లోనే చాలా ఎక్కువ ఉంది ఇంకా మనమే కొంచెం సేఫ్
అవునుగా ఇంకాలా ఎన్నా కాలంలో ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అంటే హిల్ స్టేషన్స్ తిరగాలనిపిస్తుది లైక్ ఊటీ మున్నార్ కాశ్మీర్ వెళ్లాలనిపిస్తుది అక్కడికెళ్లా మనకు బడ్జట్ ఆగిపోతుంది అంత బడ్జెట్ మనం ఎలా పెట్ టాం చెప్పు
అవును రా నాకున్న హిల్ స్టేషన్స్కే వెళ్ళాలినుపింది అక్కడైతే చల్లగా గాలి వస్తుంది వెదర్ కండిషన్స్ అంత కూల్గా ఉంటాయి ఎంత ఎండచ్చినా
అవును అక్కడ అయితే అక్కడికి వెళ్ళాం అనుకో మనం కొత్త కొత్త కల్చర్స్ అన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొత్త కొత్తవి తెలుసుకోవచ్చు కొత్త ప్లేసెస్ చూడొచ్చు చాలా ఎక్స్ప్లోర్ చేసేకుంటుంది కానీ అక్కడ కూడా మనకు భయమే ఎక్కడ మంచి పర్వత కు మనం కింద పడతాయేమో ఎక్కడ ఉన్నట్టుండి వాన పడుతుందేమో అని పరుగులు పెడుతూ ఉండాలి
ఇంకా వాతావరణం ఎలా మాట్లాడుతు ఎలా మారుతుందో ఏమో అంతా ఆలోచించాలి ఇంకా మారిపోతే మళ్ళ నీతో ఒకసారి డిస్కస్ చేయాలి అదే ఇంక నా వర్క్
ఇంకేంటి మరి తిన్నావా
ఆ తిన్నాను ఈ వెదర్ కి కండిషన్స్ కి ఏం తినాలన్నా కుదరడం లేదు
ఎక్కువగా నీళ్లు తాగు బయటకి వెళ్తే కాస్త జాగ్రత్తగా ఉండంతే
ఉ సరేరా తర్వాత మాట్లాడుకుందాం ఈ వెదర్ కండిషన్స్ మర ఎలా మారతాయో చూద్దాం
సరే రా జాగ్రత్తగా ఉండు బాయ్
ఉ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు వాటర్ బాగా తీసుకో హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ మటుకు చూసుకో
అవును రా నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పి
మీకు కూడా చెప్పానని చెప్పు మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ
ఓకేరా బాయ్
ఓకే రా బాయ్